హలో
హలొ నమస్తే ఎలా ఉన్నారు
బాగున్నాను మీరెలా ఉన్నారు
నేను కూడా బాగున్నాను ఇవ్వాళ మనం లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాను హలో
చాలా ఇంపార్టెంట్
ఉమ్
లైఫ్ స్టైల్ మన హెల్త్ మరియు హ్యాపీనెస్ కి చాలా ఇంపార్టెంట్
నిజమే మన డేలీ ఫాలో అయ్యే హ్యాబిట్స్ మన లైఫ్ లో డిసైడ్ చేస్తాయి
కరెక్టే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే హెల్త్ ఫస్ట్ హెల్తీ ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్
అవును ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తింటే బాడీని మంచ్ బాడీకి మంచిది
జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు అవి హెల్త్కి మంచిది కావు
ఇంకా డైలీ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్
అవును వాకింగ్ జాగింగ్ యోగా లాంటి యాక్టివిటీస్ బాడీని యాక్టివ్గా ఉంచుతాయి
ప్రాపర్ స్లీప్ కూడ లైఫ్ స్టైల్ లో ఇంపార్టెంట్ పార్ట్
నిజమే డైలీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర తీసుకుంటే బాడీ ఫ్రెష్గా ఉంటుంది
స్ట్రెస్ తగ్గించడానికి కూడా కొన్ని హెల్దీ హ్యాబిట్స్ ఫాలో చేయాలి
మెడిటేషన్ మ్యూజిక్ వినడం హబీస్ ఫాలో అవ్వడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది
వాటర్ ఎక్కువ తాగడం కూడా చాలా ఇంపోర్టెంట్
బాడీ హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది మరియు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది
హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ కూడా తగ్గుతాయి
నిజమే స్మాల్ చేంజెస్ ఇన్ డైలీ హ్యాబిట్స్ మన లైఫ్ని అటర్ చేస్తాయి
సరే లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకున్నాం చాలా బాగుంది
నాకు కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ
థ్యాంక్ యూ హవ్ నైస్ డే